అవు
వాయిస్ వినిపిస్తుందా?
వినిపిస్తుందండి.
తిన్నారా?
తిన్నానండి ఏం చేస్సున్నారు?
కాలీ అండి మొబైల్ లో రీల్స్ చేస్తున్నా
ఉ తిన్నారా అండి?
మార్నింగ్ మ్యాగీ తిన్నామండి మీరు తిన్నారా?
అవునా ఇం
అవునా ఏం కర్రీ ఏం స్పెషల్ ఈరోజు?
వంకాయ్ కర్రీ
అవునా?
అవునండి.
మీ ఫేవరెట్ కర్రీ ఏంటిదండి?
నా ఫేవరెట్ కర్రీ వచ్చేసి చికెన్ అండి
చికెన్ ఫ్రై, ఆర్ కర్రీ
చికెన్ కర్రీ బాగుంటదండి ఇంకా మటన్ అంటే కూడా చాలా ఇష్టం. అవుతే జ్యూస్ జ్యూసీ గా ఉండాలి అంటే లేత పిల్లైతే బాగుంటది
ఓక్కే
ఉమ్ ఆ దాని పీసులు మంచిగా ఉడకాలే బాగుంటది
ఉమ్
జా అండి
మీరు నాన్ వెజిటేరియనా వెజిటేరియనా?
నేనా నాన్ వెజిటేరియన్ మీరండి
అర్ధం కాలేదు
నాన్ వెెజ్ టేరియన్
ఓక్కే
మీరు?
నేను కూడా వెజ్, నాన్ వెజ్ రెండు తింటాను అట్లేం లేదు. అఓ
ఒ అస అంటే నాన్ వెజిటేరియన్ అంటే అయిపోద్ది కదా?
అవ్
అ వెజ్ నాన్ వెజ్ రెండు తింటానండి అంటే ఎలా అండి
అయ్యో
అయ్యో అనదండి
మీకు లైక్ సమ్మర్ సీజన్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు
ఉ
సమ్మర్ కదా ఇప్పుడు ఎండలు బాగున్నాయి కదా మీ ఫీలింగ్ ఎలా ఉంది
ఆ నా ఫీలింగ్ ఆ అండి
ఊ
చాల హాట్ వుంది
మీకు ఏ సీజన్ అంటే ఎక్కువ ఇష్టం
చలికాలం అంటే చాలా ఇష్టం. అవునా ఓకే నాండి ఇగ హలో
హలో
ఓకే నా ఇగ
ఒకే
ఉ సరే మీరే కట్ చేయండి